మీ ఊర్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయ్.
మా ఊర్లో కూరగాయల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అసలుకి ఈ మధ్య అదే అర్ధం అవ్వట్లేదు. ఇంట్లో పెంచుకుందామా లేకపోతే బయట పోయి కొనుక్కుందాం అంటే రేట్లు ఏమో చాలా ఎక్కువ ఉన్నాయ్. అదేం తెలుస్తలేదు మీ ఊర్లో ఎట్లున్నాయి కూరగాయల రేట్లు,
మా ఊర్లో మండి పోతున్నాయి టమాట్ అయితే ఏం బాగోట్లేదు అన్ని కుళ్ళిపోయేలా ఉంటున్నాయి. రెండు రోజులు కూడా ఉండట్లేదు ఫ్రిడ్జ్ లో పెట్టినా ఏంటో ఏమో ఈ కూరగాయలతో పెద్ద పంచాయతీ వచ్చింది.
అదే నాకు కూడా అర్ధం కావట్లేదు. నేను కూడా ఇక్కడ కొనుక్కున్నప్పుడు చూసినప్పుడు బాగానే ఉంటే తెచ్చి వంట చేసుకుందాం, అంటేనేమో ఒక టూ డేస్ త్రీ డేస్ కే అయిపోతున్నాయ్. మొత్తం అదే ఏం అర్థం అవ్వట్లేదు నాకు కూడా అసల్కి,
చాలా తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటున్నాయంటే ఇలా ఏల్లో కలర్, గా లేదంటే గ్రీన్ కలర్, గా పండనేనట్టుగా ఉంటున్నాయి. ఇంటికి తెచ్చుకొని ఒక రోజు పెట్టంగానే పండిపోతున్నాయి. అవి ఎక్కువ పండిపోయే వరకి కర్రీలు బాగా అవట్లేదు. పప్పులో వేసుకున్నామన్నా బాగా అవట్లేదు. టై మృగాలి ఈమధ్యలో ఏం బాగుండట్లేదబ్బా,
అదే ఇక్కడ మార్కెట్ ఉంటది మాక్ పక్కన మార్కెట్ లో పోయి దీస్కున్నా కూడా సరే కొన్ని కూరగాయలు మంచిగా ఉంటున్నాయి. టమాటాలు మాత్రం అస్సలు మంచిగ్ ఉండలేదు బెండకాయలు అవి ఇవి కూడా ఏవు నార్మల్ అంటే నార్మల్ గానే ఉంటున్నాయి. అంతేగాని మార్కెట్ లో తక్కువ రేట్ కి దొరుకుతాయి గానీ ప్చ్ ఓకే తక్ ఒక్కోరేట్కి దొరుకుతాయని తీసుకొచ్చుకుంటాం కానీ, వచ్చి చూస్తే మళ్ళ అవి కూడా సేమ్ అంతే బయట తీసుకున్న అంతే ఉంది, మార్కెట్ లో బయట వాటితో దీన్ని కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఖరాబ్ ఐత్
ఆన్లైన్ యాప్లలో కూడా ఇప్పుడు నార్మల్గా మనం చూస్ సినిమాని కూడా నమ్మలేకపోతున్నాము. ఆన్లైన్ యాప్ల్లో చూసిన్నాం నమ్మలేము కాబట్టి బయట తీసుకుంటుంటే బయటిని చూసినా కూడా నమ్మలేకపోతున్నాం అసలు
ఆన్లైన్ యాప్స్లోనేమో చూస్తేనేమో చాలా ఫ్రెష్ గా ఉంటాయి వచ్చే వరకేమో ఫ్రెష్ గా ఉండవ్ ఏంది ఇట్లా అని చెప్పి మళ్ళీ అడుగితే లేదు అంతే అని అంటారు. ఆ
బాగా స్టోర్లలో బాగా ఫ్రీజ్ చేసి పెడుతుంటారండి. అందుకే అలా అక్కడిక్ వచ్చాక కూడా అ అలాగే ఉంటాయి. అదే మీరు ఒక రెండు మూడు గంటల తర్వాత తినల్ తింటే దగ్గరకి వెళ్ళి చూడ్ అంటే అప్పుడు అర్థం అవుతుంది మీకు
అదే తెచ్చినప్పుడు మంచిగా ఉంటాయ్ అదే కొంచెం సేపు ఇట్లా గాలికి ఇట్లా పెట్టేసరికి మళ్ళా సేమ్ బయట తీసుకున్నా అంటే ఇంకాన్ బయట అంటే ఏంటంటే కొన్ని ఎక్కువ రోజులు ఉండవు అదే ఆన్లైన్ లో పెడితే వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రీజ్ చేసి ఉంటాయో మళ్ళీ అవి తీసుకుంటే హెల్త్ ఏమన్నా కరాబ్ అవుతదేమో అన్ మళ్ళీ
ఇది ఇది గుడా అండి మళ్ళీ ఏంటి ఇప్పుడు మనం ప్రైస్ కంపారిజన్ చేస్తే ఆన్లైన్ యాప్లలో కొంచెం ఎక్కువ చూపిస్తుంది అనిపిస్తది మనం ఏంటంటే బయటికి ఎళ్ళలేక తీసుకోలేక అందుళ్లలో తీసుకుంటున్నాం గాని బయటికి ఎళ్ళి ఒకసారి మీరు ఇట్లా మార్కెట్ లోకి వెళ్ళి బల్క్ లో కొనే దగ్గర అక్కడ చూస్తే మీకు ప్రైజ్ చాలా తక్కువనే ఉంటది ఎందుకంటే అక్కడ మార్కెట్ ఉంటది కాబట్టి
హుమ్ అదే ఆన్లైన్ లో ఆన్లైన్ అంటాం గాని ఆన్లైన్ కన్నా కంపారేటివ్లీ బయట తీసుకుంటేనే కొంచెం బెటర్ అంటే మనకు కొంచెం ఎక్కువ హెల్త్ హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా కొంచెం ప్చ్ చాలా బెటర్ గా ఉంటది అనమాట
అదే అండి కూరగాయలతో చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది
ఆ దీని బదులు మా ఇంట్లో మా అమ్మ మంచిగా మేడ్ ఆర్గానిక్ అదే ఇంట్లో ఫార్మింగ్ అట్లా చిన్న చిన్న కూరగాయలు అట్లా ఇట్లా తెచ్చేస్తుంటది ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తుంటే మనం కూడా అట్లా చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది
ఆర్గానిక్ ఫార్మింగ్ అని అం అంటాం గాని ఆ సీడ్స్ మనకు వచ్చేవి బయటి నుండే వస్తాయి కదండి దాన్ని కూడా నమ్మడానికి అనేదే లేదు
బయట నుంచి వచ్చినా గుడా అంటే మనం ఫ్రెష్ తీసుకొని అప్పుడే చేసుకోవచ్చు కదా కాకపోతే అంటే కం రేటలి బయటి దానికన్నా కొంచెం బెటరే అనిపిస్తాయి కదా మనం ఇంట్లో అంటే మనం మనం వాటరింగ్ చేసి మనం అంతా చేసుకొని చేసుకుంటాం కాబట్టి కొంచెం మనకు కూడా ఓకే లే ఏం కాదు బయట వాటితో బయటి వాటితో కంపేర్ చేస్తానే ఒక టైప్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుందిగా మనకి కూడా
అని అందరికి అది అవ్వదు గదండి ఇప్పుడు కొంతమంది ఉంటారు అందరూ ఇప్పుడు మనం కేర్ చేసినట్టుగా అందరు అలా కేర్ తీసుకోరు కదా దానిపైన అవి విత్తనాలు పెట్టి వాటికి రోజు వాటర్ ఇస్తూ ఉండాలి వాటికి మళ్ళీ వెదర్ కండిష్ చం సెట్ అవ్వకపోతే మళ్ళ అవి చచ్చిపోతాయి మనం ఎటైనా బయటికి వెళ్తే మళ్ళీ వాటిని ఎవరి టేక్ కేర్ చేయడానికి ఉండదు ఇవన్నీ అవావ్ కాబట్టే ఇంకా మనం ఇక్కడ బయట తీసుకోవడం అవంతా జరుగుతూ ఉంటది
మ్మ్ అదే ఇంట్లో చేసుకుందాం అంటే కొంతమంది కుదురుతది ప్లేస్ ఉన్న వాళ్ళు అట్ల ఇట్ల చిన్న చిన్నగా చేసుకుంటారు ప్లేస్ లేని వాళ్ళు ఇంకా కొంచెం కంజెస్టెడ్ ఏరియాస్ లో అట్ల ఇట్లు ఉన్న వాళ్ళకి కుదరదు అది ఎంత చేసుకుందాం అన్న కూడా కుదర దట్ల
ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా హెల్దీ అం డి ఇప్పుడు మనం నార్మల్ గా బయట కూడా ఇప్ ఇప్పుడు నార్మల్ గా అమ్మేవి వేరే ఉంటున్నాయి ఆన్లైన్ లో వేరే ఉంటున్నాయి ఇప్పుడు ఆర్గానిక్ గా పండించినయి అని చెప్పేసి మళ్ళా వేరేగా అమ్ముతున్నారు మీ మళ్ళీ మనం చూసుకుంటే వీటితో కన్నా కంపేర్ చేసుకుంటే ఎక్కువ కాస్టే ఉంటుంది వాటికి
మ్మ్ అదే ఆర్గానిక్ కాస్ట్ ఎక్కువ హెల్తీ కాకపోతే ఇంక అందరు ఏం ఆలోచిస్తారు అంతా కాస్ట్ పెట్టాలా కూరగాయలకు కూడా అని ఇట్లా అనుకుంటారు అట్ల అని చెప్పి మళ్ళీ అవే తీసుకుంటాం అంటే ఇంకా ఆర్గానిక్ చేసే వాళ్ళకి ఏమైతుందంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎవరు తీసు కోట్లేరు అందుకు ఇంగా ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ డెవలప్ అయి తెలీదు ఇంకా మన మన ఏరియాస్ లల్ల మీ
అద్ అదే అండి అన్నీ ఇప్పుడు మనం ఎలా చూసుకున్నా కూడా కూరగాయలకి ఇప్పుడు మార్కెట్ లో ఎంత ఉంది అండి అసలు చాలా ఒక్క కూరగాయ కూడా అప్పట్లో ఎలా ఉండేదండి ఐదు రూపాయల కిలో అలా ఉండేది ఇప్పుడు ఎలా ఉ ఉండి మండి పోతున్నాయండి రేట్లు మార్కెట్ లో
చాలా అండి అసలు కూరగాయలకు పెట్టే డబ్బు ఇప్పుడు అంటే కొన్ని అంటే అది ఇంకా సీజన్స్ ని బట్టి ఉంటాయి కదా కొన్నిసార్లు ఏమో తక్కువ ఉంటాయి కొన్నిసార్లు ఏమో చాలా ఎక్కువ ఉంటాయి కొంతమంది అయితే రేట్స్ ఎక్కువ ఉంటాయి అసలు కూరగాయలు కూడా కొనరు అసలు దాని ప్లేస్ లో వేరేవేమన్నా తీసుకుంటారు అన్ని డబ్బులు కూరగాయలకు పెట్ ఎలా అని ఆలోచించుకుంటూ ఉంటారు ఇంకా
అదే కదండి ఇప్పుడు మీరు కేజీ టమాటాలు ఇప్పుడు ఎండాకాలంలో చూసుకుంటే వంద నూట యాభై కలా వెళ్ళిపోతాయి దాని బదులు ఒక కేజీ చికెన్ తెచ్చుకొని తినొచ్చు కదా అన్నట్టు వెజిటేబుల్స్ ని ఇగ్నోర్ చేయడం కూడా స్టార్ట్ చేశారండి మనుషులు గుడ్లు తి టున్నారు బాగా ప్రోటీన్ ప్రోటీన్ అది ఇది అని చెప్పేసి కూరగాయలు తినేయడం బొద్దిగా మానేసారండి
అదే కూరగాయ లల్లా కూడా ఇప్పుడు క్యారెట్స్ బీట్రూట్స్ ఎంత మంచివి అండి హెల్త్ కి కొన్ని కొన్ని దగ్గర రేట్స్ ఎక్కువ ఉన్నాయని తినకుండా ఉంటారు కొంతమందికి ఎంత చెప్పినా కూడా కొంతమందికి అసలు అర్థమే కాదు ఎంత మంచివి తినండి అని చెప్తే హెల్త్ కి ఎంత మంచివి అన్నా కూడా
అలా రేట్లు మండిపోతూ ఉంటే ప్రజలను ఏం చేయమంటారండి ఇక్కడ ఇది కొనుక్కునే బదులు అక్కడది కొనుక్కుంటే బాగానే ఉంటది కదా అన్నట్టుగా అలా మారిపోతున్నారు అందరూ
అదే అంత కూరగాయలు ఆక్ కూరలు కూడా అంతే అండి అవి కూడా ఈ మధ్య చాలా అంటే చాలా రేట్లు పెరిగిపోతున్నాయి అసలుకి వర్షాలు వడితే అయితే ఇంకా అయింత ఫుడ్లు అసలుకకే అవేం మంచిగా ఉండవు దొరకవు అవైలబుల్ గా ఉండవు అది కూడా ఆ టైమ్ లో కొంచం సఫర్ అయితం మనం కూడా
ఇప్పుడు మనం బయటికి ఎక్కడికన్నా వెళ్తే వాడు సల్లాడంటే ఏం పెడతడండి ఆకూరలే పెడతాడు అది మనం ఇంట్లో వండుకొని తినొచ్చు కదండి అలా తినము బయటికి కేళ్ళి సల్లాడని చెప్పేసి అక్కడ కొనుక్కొని మళ్ళీ తింటాం అంటే మనుషులు ఎంత లేజీగా అయిపోయారో చూడండి వండుకొని తిన్డానికి కూడా ఓపిక ఉండట్లేదు
అదే కదా అదే ప్రాబ్లమ్ వచ్చింది ఇప్పుడు సరిగ్గా తినక్ కుడం వల్ల కొంతమంది డైట్ తంటారు కరెక్ట్ అన్ని ప్రోటీన్స్ మంచి వెజిటేబుల్స్ అవి ఇవి తీసుకుంటు ఉండాలే కానీ మళ్ళా డైట్ అని చెప్పి అవి ఇవి అని చెప్పి అన్ని ఎం ఏమో వాడుతుంటారు కరెక్ట్ ఫుడ్ తీసుకొని కరెక్ట్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే అంత అవసరమే ఉండదు అసల్కి
కానీ నా అభిప్రాయం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని మనది మనకే అని చేసుకొని తినడం చాలా బెస్ట్ అండి
ఆర్గానిక్ ఫార్మింగ్ ఆ అండి
అవునండి మనం ఏముందండి మనం తినేసిన తొక్కలు తురిమేసిన తొక్కలు అవన్నీ ఒక చింతలో తీసి పెట్టేసి దానిపైన మట్టి వేస్తూ ఉంటే అది మంచిగా డీకంపోజ్ అయిపోతుది తర్వాత ఒక రెండు నెల్లు మూడు నెల్లు తర్వాతకి మనం తీసుకొని చెట్టు కి ఇంత గుప్పెడు ఏసుకుంటే అయ్ తురుతది ఎంతూన్ బాగా ఉంటాయండి చెట్లు మంచిగా మనకు బయటి నుంచి మాన్యూర్ కొనుక్కోవాల్సిన అవసరమే ఉండది ఇదే మంచి మాన్యూర్ అయిపోతుంది వాటికి అలా తినాలండి అలా చేసుకుని తినాలి ఏంటంటే ఇప్పుడు టైం ఉండట్లేదు ప్లేస్ ఉండట్లేదు ప్రతిది పట్టించుకోవాలి అని అట్లా ఎవ్వరికి ఉండట్లేదు కాబట్టి అలా తీసుకుని తింటున్నారు ఏ అండి ఇప్పుడు వచ్చాయి మార్కెట్లు అప్పుడు పాతకాలంలో ఉన్నాయాండి మార్కెట్లున్ని ఎవ్వరికి వాళ్ళు ఉ కొని తిన్నారు వాళ్ళ ఎవ్వరు వాళ్ళకు తోచినంత ఇంటి ముందు కూర్చొని ఇట్లాన్ని గింజలు చల్లుకొనే మంచిగా వాటికి కడిగిన నీళ్ళు ఆ నీ ఏ నీరు ఏసీ ఎంత బాగా పెంచా రండి ఇప్పుడు వచ్చాయ్ ఈ మార్కెట్లు ఆన్లైన్లు
పాతకాలంలో ఎవరింటి దగ్గర వాళ్ళకి కావాల్సిన వరకు వాళ్ళు ముక్కలు తెచ్చుకొని విత్తనాలు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళ అట్లా తీసుకొని అంటే వాళ్ళకి సరిపోయే వరకు వాళ్ళు అట్లా వేసుకునేటోళ్ళు అట్లా మంచిగా ఉంటుండే మొత్తం ఇప్పుడేమో అంతా మారిపోయింది అంతా అంతా చేంజ్ రోజు రోజుకి ఇంకా ఇంకా ఇంకా చేంజ్ అవుతూనే ఉన్నాయ్ ఇంకా మొత్తం
ఇంకెక్కడికి ఎళ్తదో అండి కూరగాయలు అన్న వాటిని గుడా మర్చిపోయేలా ఉన్నారు ఆ మాంసం మాంసం మాంసం తింటూ అలా ఏంటో ఏమో కూరగాయలని బొద్దిగా మర్చిపోయారు అందరు
చాలా మంది అండి ఇప్పుడు ఈ మధ్య ఏమంటవు ప్రోటీన్స్ విటమిన్స్ అట్లా అని చెప్పి కూరగాయలను ఇగ్నోర్ చేసి ఎక్కువ నాన్ వెజ్ మటన్ చికెన్ ఫిష్ అంతా అంటే ఓకే అవి కూడా హెల్త్ కి మంచిదే కాని కాకపోతే మరీ ఇంత ఇగ్నోర్ చేయొద్దు కదా వీటి నుంచి దేని నుంచి వచ్చే ప్రోటీన్స్ విటమిన్స్ వాటికే ఉంటాయి కదా ఏమో మరి ఎవరన్న అంతే మరి కానీ ఇక కొన్నిసార్లు ఇంకా సీజన్ చేంజ్ అయితుంటే కూడా కూరగాయలుే బా పెరిపోతయ్ ఇంకా సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటబుల్స్ ఉంటాయి కదా వాటికి కూడా కొంచెం డిమాండే
అదే అండి ఇప్పుడు సీజన్ అంటే ఆ సీజన్ లో వచ్చే వాటికి వాటికి డిమాండ్ ఉంటది కదండి ఆ సీజన్ లో ఎందుకు వస్తాయండి మనం తినాలనే అలా వస్తాయి మనం ఏం చేస్తాం వాటికి ఎక్కువ రేట్లు ఉండిపోయాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు తీసుకునే కూరగాయలు తీసుకుంటూనే ఉంటాం
ఉ అదే మొత్తానికి ఇంకా కూరగాయలు అయితే రేట్లు పెరుగుతున్నాయ్ ఇంకా కొనే వాళ్ళు కొంటరు అంటే హెల్త్ కావాలి మంచిగా ఉండాల అనుకునే వాళ్ళు తీసుకుంటున్నారు లేని వాళ్ళు ఏదో ఇంకా అలా అలా అన్నట్టే అంటున్నారు ఇంక ఇప్పటికి కూడా
అలా ఉన్నాయండి కూరగాయల రేట్లు మా దగ్గర
అదే వాళ్ళకి చెప్పాలి చెప్తుంటే అర్థం అయితుంటది కదా మనం కూడా తెలిసిన వాళ్ళు చెప్తుంటే కూడా కొంతమంది ఏమో పట్టించుకోరు ఆ వీళ్ళ ఏంది చెప్
వాళ్ళని ఇప్పుడు అమ్మేవాలని కూడ బ్లేెయిమ్ చేయడానికి ఏం లేదు కదండి వాళ్ళకి కూడా వాళ్ళకి పెట్టిన డబ్బులు రావాలనే ఉంటది ఎవరో మనల్ని మోసం చేయాలని అనుకోరు కదండి
అదే అదే మనమేమో అంటే ఎవ్వరేం మోసం చేయాలి అనుకోరు కానీ ఇంకా వాళ్ళు ఉన్నాయ్ తీసుకొస్తారు మనమేమో అట్లున్నాయి ఇట్లున్నాయి అది కొన్నిసార్లు ప్చ్ మనం కూడా నార్మల్గా వెళ్తుంటాం కదా మనం కూడా అట్లనే అంటాం అనుకో కొన్నిసార్లు
అదే అండి ఎవ్వరినేం అనోద్దండి ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళది వాళ్ళంతగా పెంచుతున్నారు వాళ్ళంత ఎంత శ్రద్ధగా అవన్నీ పెంచీ అ తీసుకొని వస్తారండి మన దగ్ దగ్గరికి మనమేమో ఇవలా ఉన్నాయ్ అవలా ఉన్నాయ్ ఇలా ఉన్నాయ్ ఈ రేట్ ఎక్కుంది ఆ రేట్ ఎక్ ఉంది తక్కువ కీయలేరా అని అలా అంటూ ఉంటాం
అదే అండి సరే అండి
సరే అండి ఉంటానండి మరి బాయ్